బాగున్నారా అండి
ఆ బాగున్నాండి మీరు
ఆ బాగున్నామండి ఏం చేస్ తిన్నారండి
ఏప్పుడు ఆ భో ఇలానే అంటే ఇప్పుడు ఖాళీగానే కూర్చున్నాం ఇక మధ్యాహ్నం టైం కదా ఖాళీనే కూర్చున్నాం అండి
అవునండి మేము కూడా ఇప్పుడే భోజనం చేసాం ఇగో ఇప్పుడే చేసానండి ఇప్పుడే చేసి ఇప్పుడే మీకు ఫోన్ చేశాను
ఏం వంట చేసుకున్నారండి మరి ఈ రోజు
ఈ రోజు పన్నీరు కూరవ చేసినామండి కొంచెం మా ఇంటి దగ్గర వాళ్ళు ఆవు పాలు అవునా అండి హా ఉగాది పండగ అసలు
పండగ అని చెప్పేసి నిన్న పన్నీర్ కర్రీ చేసుకున్నామండి ఆ
మీకండి మ్యా మ్యారేజీలు ఏమైనా వివాహాలు అటెండ్ అయినరా అండి ఈ మధ్యలో పెళ్ళిళ్ళకి
ఆ అటెండ్ అయినాం అండి
అవునా నాకైతే చాలా పెళ్ళిళ్ళు ఒక ఆరు పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చినామండి ఈ మధ్య
అబా ఆరు పెళ్ళిళకీ అటెండయ్యారా
ఎట్లా జరిగినాయండి పెళ్ళిళ్ళ అండి మా దగ్గర మా అక్కయ్య వాళ్ళ మా అక్కయ్య వాళ్ళ కొడుకు పెళ్లికి వెళ్ళినామండి సిరిసిల్లలో ఉ చాలా లాంగ్ అమ్మాయి వాళ్ళది వనపర్ హైదరాబాద్ అవతలా
ఆహ
చాలా బాగా జరిగిందండి దే పెళ్లి అంటే ఒక రోజు వెనక నే ఏమో మంచిగా పెళ్లిలుఅంటే ఆడంబరము పదహారు రోజుల పండుగన్న సందడి సందడి ఉంటుండే
అ
ఇప్పుడు ఏంటండి మా ఒకటి హల్దీ ఫంక్షన్ అని పెట్టుకోవడము హ్మ్ డ డబ్బు తో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇష్టానుసారంగా సెలబ్రేషన్స్ నడుపుకుంటున్నారు
అవునండి నాకది నచ్చదు అదోకటి డబ్బు విచ్చలవిడిగా
ఖర్చులు చేయడము ఇప్పుడు అంటే చేసు ఉన్న వాళ్ళు చేసుకుంటారు చేసుకోొ నీ వాళ్ మరి మేం చేసుకోపోతే ఏమనుకుంటారు అన్న బాధలో కొంతమంది చేసుకుంటున్నారు అట్లా కూడా జరుగుతుంది కానీ ఈ ఏమైనా ఎనకడి పద్ధతులే మల్లి చాలా తగ్గిపోతున్నాయి కానీ కాస్త కొన్ని ఎనుకటి పద్ధతిగానే కొన్ని చేస్తున్నాం మేము కూడాము కొన్ని కాలేదులే ఎందుకంటే ఒక రోజు ముందు హల్దీ ఫంక్షన్ అని పెట్టిండ్రు అక్కే వాళ్ళు పొద్దున ఆ పసుపు ఇక చాలా మంది వీధిలో ఉన్న మహిళలందరుూ వచ్చిండ్రు అబ్బాయిని కూర్చోబెట్టి పసుపు పెట్టడము ఇ అందరు కూడా పస్ ఒకరికొకరు పెట్టుకోవడము అబ్బాయికి స్నానం పోయడము హ అదంతా అయి పోయిన తర్వాత అబ్బాయి ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత పెళ్ళి కోడుకుని చేసినమండి సాయంత్రము పెళ్ళికొడుకుని చేసి తెల్లవారు రోజు పొద్దున మామూలుగా కూరాళ్ళు కూరలు పట్టినాం కూరలు అయిన తర్వాత ఐరోలో తీసుకొచ్చినాము ఇగ ఇవి కోని చిన్న చిన్న కొన్ని వెనకడి పద్ధతికి రెండు మూడు కూరలు ఆట్టడము ఐరోలు తీసుకు కిరావడము పాల పొరుకా ఎదుర్క కోవడము
ఉమ్
అవ అయిన తర్వాత మధ్యాహ్నం భోజనాలు అయినాయండి భోజనాలు అయిన తర్వాత సాయంత్రము అందరు వచ్చిన చుట్టాలు మహిళలు వీధిలో ఉన్న బంధువులందరి మా మహిళలను పిలిసి అందరికి బొట్టు పెట్టి వాయినం ఇస్త తో గాజులు తల రెండజన్లు గాజులి చిండ్రు మా అక్కయ్య
ఉహూ
జులు ఏసుకోమన్నరు
ఉమ్
పెళ్లి గాజులు వేసుకొని అందరికి పూలు కూడా వాయినం ఇచ్చిండ్రు ఇగ పెళ్లి గాజులు వేసుకున్న తర్వాతనే తలవాల బియ్యము కలపడం జరిగిందండి బ్యాండు చప్పుల్లతో టి తలవాల బియ్యం కలిపిన తర్వాత ఇక పెళ్ళి కొడుకును అందరు ఉండు వచ్చిన చుట్టాలందరు పెళ్లి కొడుకుని చూసి కట్నాలు పెట్టిండ్రు
ఉమ్
ఇగ నైటే అమ్మాయి వాళ్ళది కొంచెం చాలా దూరం అని నైటే అమ్మాయి వాళ్ళ ఊరికి బయలుదేరినము ఇగా పొద్దున ఏడున్నర ఎనిమిదయింది పది గం పదకొండు గంటలకు ఐదు నిమిషాలకు పెళ్ళి ఇగ ఫ్రెష్ అయినం ఫ్రెష్ అయిన తర్వాత అమ్మాయి వాళ్ళు ఇక వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అబ్బాయికి స్వీటు వందనం అట్ల చేసి
ఆహ
ఇక ఫంక్షన్ హాల్లోనే డైరెక్ట్ ఫంక్షన్ హాల్లోనే వెళ్ళిన కాబట్టి ఇగ ఫంక్షన్ హాల్లోనే ఎదురుకున్నరు ఇగ వనపర్తి సైడు కొన్ని ఇగ సాంప్రదాయాలు మన లాగంటే ఈ ఏ ఊర్లు బట్టి ఆ ఊర్లో ఉ
అవునవును
మామూలుగా ఎదురుకో కొని అబ్బాయి మామూలుగా పెళ్లి మండపం మీదకి తీసుకెళ్ళి పందిట్లో కూర్చోబెట్టి ఆ ఇగ గణపతి పూజ గౌరి పూజ కాగానే
ఉమ్
జీలకర బెల్లం పెట్టి ఉంచారు ముహూర్తానికి ఇగ కాగానే పెళ్ళయింది పెళ్ళయినంక ఇక వాళ్ళ దాంట్లో ఇగ మన మా దాంట్లో ఎట్లుంటదంటే అండి ఇప్పుడు పెళ్లి కాగానే నాగవెళ్లి చేస్తము మీదాంట్లో చేస్తరా అండి నాలుగు చెంబులు పెట్టి ఇక వనపర్తి హైదరాబాద్ అవతల వనపర్తి వాళ్ళ సైడ్ అట్ల ఉండదట ఇక వాళ్ళ పెళ్ళి అయింది అయిపోయినాక స్టేజ్ చేసి ఫోటోలు దిగి అట్లా అయింది అయిపోయినాయి అన్నారు పూసలుగు కూర్చుదామని వాళ్ళంటే వద్దు అట్లా కూర్చొద్దు అదే రోజు తాలిగట్టి అదే రోజు తాలి విప్పొద్దు అట్లా కూర్చోవద్దు అది పద్దతి ఇది కాదు అన్నాం మేము ఇగ మల్ల అయ్యగారితో అధి మేము పద్ధతిగా నాగ వెళ్లి చేయించినాం అండి నాగ వెల్లి చి అబ్బాయ్కి కి అమ్మాయిని ఈ రాచెద్దన్నం పెరుగన్నం తినిపచ్చుడు
ఉమ్ అవన్నీ ఉంటాయి కార్యక్రమాలు
అక్కటగా పత్తి గింజలు అలికిస్తాం కదండి పత్తి గింజలు పెట్టిస్తాం ఆ పద్ధతి గా వల్లకి లేదంటే అవన్నీ పత్తి గింజలు మేమే పెట్టించినం పెరుగన్న తినిపించినం ఇగా సప్ ఏడు అడుగులు అయ్యగారితోటి మాట్లాడి ఏడుడుగులు సప్ అది కూడా చేయించి
ఉహుమ్
అయ్యా బిందెలో మామూలు ఒక రింగేసి ఆ చిన్నగా ఆట కూడా మాడించినము
హుమ్
అయిపోయిన తర్వాత అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చినము ఇంటికి వచ్చినాక వాళ్ళు ఓడి బియ్యం పోసండ్ర అమ్మాయికి ఒడి బియ్యం వోసి సారే నా పై చెప్పిను రండి ఆ ఓడి బియ్యం పోసి సారె అప్ప చెప్పిన తర్వాత అమ్మాయిన అపగింతలు చేసిండ్రు వుండాచ్చు నం చాలా బాగా జరిగిందండి పెళ్లి ఎనకట్టి పద్ధతి ఇగాన అయితే కొన్ని మేం చేసి చేసేట్టు చేస్తున్నాము ఏదేమైనా మాట్టికి వెనుక ఇట్ట నడిసినట్టు నడుస్త లేవండి వెనకట మంచిగా పెళ్ళంటే ఒక రోజు ముందే మంచిగా మగ పిల్లలు నలుగురు ఐదుగురు కలిసి మంచిగా కొబ్బరి మట్టల తోటి మంచి చ పెళ్లి పందిరి ఎంత మంచిగా అళ్లేే వాళ్ళండి
ఆ అవునండి
ఇంత మంచిగా అళ్ళి మంచిగా పేపర్ల రంగు పేపర్ల తోటి పూల మాలలు చేసి మంచిగ డకరేషన్ చేసి తె వాళ్ళు
అవునవును
వారం పది రోజులు ఉంటుండే ఇంటి ముందట పెళ్లి పందిరి
ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టినా ఒక రోజు కూ ఉంటలేదు కళ్యాణం మం
ఆ లక్ష యాభై వేల అట్ టండి అమ్మాయి వాళ్ళకు
అదే గదా ఆ
అన్ని సామాన్లు సర్దుకొని రావడము పెళ్ళయిన్ తర్వాత మళ్ల అన్ని సామాన్లు సర్దుకొని ఇంటికి వెళ్ళడము ఊహు వెనకట్ ఎంత మంచి ఉంటుండే అండి పెళ్లిలు సందడి సందడిగా ఆ గురువా అందరు కలిసి చుట్బంధువులుందరూ రెండు రోజుల ముందే వచ్చి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రెండు రోజులుండి సందరి సందడి గ చాలా బాగా చేసు డేవలము
ఉ ఊ ఇప్పుడు ఏంటంటే ఇం ఇంట్లో ఫంక్షన్లు చేస్తే ఇల్లు ఖరాబ్ అయి తుందని చెప్పేసి అందరు ఫంక్షన్ ఆల్ ల బుక్ చేసుకుంటున్నారండి
అవునండి వాస్తావం
ఏ అది గొతది ఇది గోతది బాత్రూమ్ లో కరాబ్ ఐతయ్ ఆని చెప్
అవును
అందరు కళ్యాణ మండపాలే
వెనుకట బాత్రూమ్లు అవి ఇవి ఏవి లేకపోయినా మరి రెండు రోజుల ముందే ఉన్న కు కుటుంబం మొత్తం వచ్చేవాళ్ళు అండి అమ్మ తరపునా నాన్న తరపునా ఆ ఎక్కడెక్కడో ఉన్నా చిన్నాన పెద్ నాన్నము తత్ మేనత్తలు అట్లా కూడా వచ్చి అందరు అడ్జస్ట్ అయ్యారు ఆ పప్పు అన్నం తిని అయినా కూడా అడ్జస్ట్
అవును ఇప్పుడు అట్లా లేదు కదా అండి ఇప్పుడు కల్చర్ మొత్తం వేరే అయిపు
వేరేపెయింది
ఇప్పుడు ఎంత పెద్ద ఇల్లు ఉన్నా అందులో ఇద్దరే ఉండుడు
ఇద్దరే ఉండుడు ఏముందన్ నచ్చదు వీళ్ళు ఎప్పుడు వెళ్తారా అన్నట్టు ఆ చూడడం
ఇప్పుడు ఉన్న కల్చర్ ఏంది అన్ అంటే సెల్ ఆన్ చేసుకొని యూట్యూబ్ ల వెట్ టీ షార్ట్స్ చూడడం
అంతే
తుంది యూట్యూబ్ ల ఎప్పడికి అదే ఇగ పక్కోళ్ళు ఉంటే నచ్చదు అన్నట్టు
నచ్చదు అంతే అట్లా తయారైపెయిన్ రండి జనాలు డబ్బు డబ్బు డబ్బు డబ్బు తోటి ఏదైనా ఫోన్ లలనే షేర్ చేసుకోవడము మా కస్ట్ కష్టాలు సుఖాలు ఏవైనా వాట్సాప్లు వాట్సాప్ పెట్టుకోవడము ఆ స్టేటస్లు పెట్టుకోవడము ఫేస్ బుక్ మిల్లల్లా వెట్
ఇవాళ ఇప్పుడు ఇంట్లో ఎవరన్నా ఏప్ ఏవన్న అంట అయిపాయే వెంటనే సెల్లు తీయడం అది వాట్సాప్ స్టేటస్ వెట్ ఏయ్యడం డౌన్లోడ్ చేసు కోవడం మన కష్టాలని స్టేటస్ పెట్టడం కన్నాకు ఇంకా అలా పెట్టడం నచ్చదండి చాలా మంది పెటుతుంటారు కాగానీ నాకు నచ్చదు అలా పె అంటే మనం గొడవ పడ్డ అని చెప్పేసి బయట వ్యక్తులకు తెలివడం నాకు నచ్చదు అది చాలా మంది వాళ్ళ రేపు అదే
అవును అవును కదండి
హ్మ్మ్
ఓకే అండి ఓకే కే అండి బా బాయ్ అండి
బాయ్ అండి